ఆహ్ ఏం చేస్తున్నారు.
ఏం లేదు మీరేం చేస్తున్నారు.
ఉమ్ ఏం చేయట్లే చాయ్ పెడుతున్న.
బాగున్నారా.
ఆహ్ బాగున్నాను.
ఉమ్.
మీరు ఏం చేస్తుండ్రు.
ఏం లేదు ఇంతసేపే తిన్నా అన్నాం మధ్యాహ్నం ది.
ఆహా పాలు తాగారా.
లేదు లేదు ఇక్కడ హస్టలులో ఉంటాం కదా మేము పాలు పెట్టారు మాకి.
ఉమ్మ్. హలో ఇంకా.
చెప్పాలా మీరే ఏం చేస్తుంన్రు పొద్దున్నుంచి కూర ఏం వండిండ్రు.
ఇంకా పండుకోని ఇప్పుడే లేసినా ఇంకా చాయ్ పెట్టుకుంటున్న ఇల్లు ఊకు.
ఏం కూర వండిన్రు మరి పొద్దున.
కా కారమా అప్పలు చేసినది.
ఇంకా మరి ఎట్లుంది వాతావరణం మీ దగ్గర.
ఎండ ఫూల్ ఉంది.
ఉమ్ బయట తిరుగుతున్నారా మరి ఇంట్లోనే ఉంటున్నారా.
నేను ఇంట్లోనే ఉంటా.
ఉమ్. చెప్ప్ ఇంకా మళ్లీ చాయ్ పెట్టుకుంటున్నారా హలో హలో
ఆ తిన్నరా
తిన్న తిన్న మధ్యాహ్నం చాయ్ పెట్టుకుంటున్నారా అంటున్నా
ఆ పెట్టుకుంటున్నం ఏ తిన్నారు కర్రీ
ఇర మధ్యాహ్నం బీరకాయ టమాటా పప్పు పాలకూర
పండక్కి డ్రెస్ తీసుకున్నావా
ఆ తీసుకున్నాం మొన్ననే తీసుకున్నాం పండగకి తీసుకున్నాం అట్లనే మా తాత కాలేజ్ ఫెస్ట్ ఉంది దాని కోసం అని చీర గిట్లా తీసుకున్నా
ఆహా యడ తెచ్చి ఇచ్చినావ్
ఇంకా కుట్టియ్య లేదు ఇక్కడనే మా దగ్గరనే కుట్టిద్దాం అన్నట్టు అనుకుంటాన్న మళ్ళీ తీసుకున్నాం అంతే
ఎక్కడో చెప్పరాదు మేము తీసుకు
ఇక్కడనే హైదరాబాద్ లో తీసుకున్నా
ఆ ఇంకా
చీరాకి వెయ్యి రూపాయలు పడ్డది జాకిటికి రెండు వందల యాభై పడ్డది
ఆహా అదే అదే మా పాప తీసుకోవాలంట శారీ అందుకే మ్యాచింగ్ అని తీసుకో కున్నాం
కాల్ల అక్కడ తక్కువకే ఉన్నాయి మనకి కావల్సినవి అన్ని ఉన్నాయి అక్కడ
అవునా ఏం ఉందొ ఆమె ఎటుపోతా అంటే అటే మ్మ్
ఆ టైం లో
ఇంకా
ఇంకా అట్లనే ఒక డ్రెస్ తీసుకున్నాము మూడు వందల యాభై అంట
ఆ.
ఓన్లీ ఒకట అంటే పైనే టాప్ ఒక్కటే ఒకదానికే మూడు వందల యాభై పడ్డది
అవునా మేము అది తీసుకోవాలి మా అన్నయ్య కొడుకుకి షాపింగ్ చేయిలే చేయాలి
మ్మ్. బానే ఉన్నాయి అక్కడ కమ్మలు గాజులు గిట్ల ఉన్నాయి మీరు కూడా ఎల్తే ఎల్లండి అక్కడికి
అదే పెళ్లికి తీసుకు కోవాలి ఇగ వాళ్ళు నిన్ననే ఫోన్ చేసిర్రు డ్రెస్సులు తెచ్చుకోవాలి బట్టలు తీసుకోవాలి
ఇంకా మరి మూడు పూటలు చాయి తాగుతారా ఇ ఇక్కడ చాయ్ చేస్తున్నారు
ఆ.. ఉదయం పాలు తాగుతారు ఇంగ మధ్యాహ్నం ఇంగ ఒక్క పూటే రెండు పూటలు ఎండాకాలం నిమ్మకాయ వాటర్ అయి చేస్తాం మజ్జిగ రాగి జావా అది జేస్తం టిఫిన్ చెయ్యంగా
అదే పొద్దున తాగుతారు కదా రాగి జావా గిట్ల
ఉట్టి రొట్టెలు జొన్న రొట్టె ఆఆ.. ఇంగ మస్తు అద మ్ ఇంగ అత్తయ్య చేస్తది నేను చేస్తా అందులోని చేస్తాం ఇంగ హా ఇంక చెప్పాలి ఏం లేదు హ మ్మ్ ఆ చెట్లు ఉన్నయా అండి?
ఉన్నాయి ఉన్నాయి ఇంటి దగ్గర ఉంటాయి వేప చెట్లు ఉంటాయి ఎక్కువ
ఆహా మాకు గులాబీ పూలు కనాకంబరాలు ఇంగయేసిన అప్పుడప్పుడు మందార పూలు పూస్తయి దేవుళ్ళకి అయితయి
ఆ అవును అవి గూడ ఉంటాయిలే చిన్న చిన్న. చిన్న చెట్లు గాని ఇప్పుడు ఎండాకాలం కదా పెద్ద చెట్లుంటే మంచిగా ఉంటది
మ్మ్.. మాయి వైట్ కలరు రెడ్ కలరు మందారపూలు రెండు రకాలున్నాయి ఊ పైన పెడతాం మ్..
పెద్దా చెట్ల ఏమి లేవా మరి కూర్చోడానికి
ఆ ఆ.. ఇంగ మా కోతులు వస్తాయని బయట గేట్ కాడు కుక్క అంత ఆగం అయితాయని పైన పెట్టినం ఎటాబు
అవునా.. కానీ ఉంటే బాగుంటాయి కదా చెట్టు ఒక పెద్ద చెట్టు
ఉ పుచ్చకాయ తింటారా అండి
ఆ..
మీ కెళ్లిస్తున్నాయా పుచ్చకాయలు
ఆ నిన్న సంత జరిగింది ఇక్కడ ఎల్లీ తీసుకున్నాం నిన్న
మేము అన్నీ తింటారు కీరా తింటాము పుచ్చుకంకా ఎండాకాలం వచ్చిందంటే అట్ పని అ ఫుడ్ తక్కువ నీరు పండ్లే ఎక్కువ తింటాం
ఆ తాగాలిగా వాటర్ కూడా ఎక్కువ తాగాలి
అవును ఉదయం ఏని తాగుతం లీటర్ తాగుతం ఆ ఇంకా
ఎండలు కొడుతున్నాయి కాబట్టి వాటర్ ఎక్కువనే తీసుకోండి
ఉ ఉన్నాయి ఎడాలు వేసేసుకోవటం కూర్చోవటం టీవీ పెట్టుకోవం అయే మా పైన
మరి మీ కడ సంత ఎప్పుడు ఉంటది మరి కూరగాయల
మాకు రైతు బజార్ ఇంకా మసాలా తెస్తాడు బండి మీద ఇంకా ఉదయం వాకింగ్ పోతాడు అప్పుడు తెస్తాడు నేనేమి పోను ఇ ఆహా రెండు రోజులకోసారి చూస్తాం ఈ అద వచ్చినా అంటే ఎల్లుండిపోతాం మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇస్తాం
తక్కువ రేటుకే వస్తాయా అక్కడ మరి
మాకు ఒక్క కా ఆడపోతే ఇం ఆడ ఆడ అందరు వాళ్లేే పిలిచి ఇస్తారు రోజు పోతారుగా డైలీ రైతు బజార్ ఇ అక్కడే అన్నీ ఉంటాయి ఆ
ఇది ఎట్లా జరిగింది మరి మీ ఇంటి దగ్గర
మంచి చూపది ఉందండి పులిహోర ఆ బస్ చల్ చేసిన పులిహోర చేసిన మార్కే అ ప పచడి పప్పు అన్నీ మామిడి కాయతోనే చేస్తాం ఆ పూజ చేస్తా మల్లయ్య పూజ చేస్తా ఇంకా ఆహ ఎం లేదే
ఏమన్న అప్పలకి గిట్లా చేసుకున్నారా మరి పండుగకి
గప్పలు అన్ని బచ్చాలే చేసినం అండీ కాబట్టి పెట్టేది ఇంకాయ పెడతాం ఇగ బట్టలు పెట్టుకు అన్ని డ్రెస్ తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాం ఇంకా వంట చేసి పెడతాం
ఉహు పోతయి పూజలుకి గిట్లా చేస్తారు కదా మాకు ఇక్కడ ఏం లేదు
మా సైడ్ లో అన్నీ ఉంటాయి మా సైడ్ ఆహ దీపావళి నోములు ఉంటాయి అన్ని ఉంటాయి
ఉ
ఆ అన్ని పండగలు చేస్తాం
గుడికి పోయింల మరి ఆ రోజు
ఆహ నైట్ పోతాం
ఉహు ఏం గుడులు ఉన్నాయి మీ దగ్గర
శివాలయం ఉన్నది అయ్యప్ప గుడి ఉన్నది ఆంజనేయ స్వామి ఇంకా ఎల్లమ్మ గుడి ఉన్నది అన్న ఉంటేయి బాబా
అయ్యప్ప గుడులు కూడా ఉంటాయా
ఆ అంటే కొంచెం కొంచెం దూరం దూరమయితుంది హాట్ బం బండి మీద పోతాము లేకపోతే నడిచిపోతాం మా అత్తగారోళ్లు మా అంత అందరం కలిసి పోతం
ఉహు మీది పెద్ద కుటుంబమేనాయితే
ఆహా పెద్ద కుటుంబంమే ఫ్యామిలీ ఉ ఉ అందరూ ఉంటారు కి అందరూ ఉ
ఇంకా టీవీ చూస్తారా మరి మీరు
టీవీ తక్కువ ఇంకా ఎప్పుడన్నా ఇంక ఈ పని సరిపోతుది ఫోన్ లో చూస్తా ఎప్పుడన్నా ఫోన్ లో చూస్తా టీవీలో దసా ఉ ఇ దసా అన్ని దసా అే ఏదుగాన్న పని అయితేనే పని కానప్పుడు పనీ క కూర్చోట బేగా నాలుగు గంటే క ఐదుంటక పడుకోూలు వేసి ఆ ఇంకా చెప్పలండి
ఇంకా ఏం ఏదన్నా సీరియల్ చూస్తారా మరి రోజుకు ఉంటాయి కదా
ఆ అన్నీ చూస్తాం కార్తీ దీపం ఏట్
అది ఇంకా వస్తుందా కార్తీక దీప
సరే
హలో
ఓకే
హలో
ఇంకా చెప్పాల లే అండీ ఆ ఇంకా ఆ
ఇంకా ఛాయ్ తాగుతారా ఇప్పుడుగా
ఇప్పుడు కొద్దిగా ఆగి పెడతాం
ఎండాకాలం కదాా ఎండాకాలం చాయ్ రావత ఇంకా వేడిగా ఉండదా
ఇంకా నాకు అలవాటు చాయే కావాలి
ఛాయ గుడి ఎక్కువ తాగొద్దు.
వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు తేస్తాం, ఉమ్ నేనొక్కదాన్నే రాలి జావా, ఉమ్ వాళ్లకి నిమ్మకాయ ఉమ్ పోడ వాళ్ళ ఇష్టం, ఏదంటే అది ఆ చెప్పా
స్ సరే అండి మరి.
ఆ సరే అండి.
ఉమ్